హల్. ఇంకా ఇంకా మరి, ఇంకేమి చేస్తున్నావ్.
ఏముంది కాలి.
అదే గదా అయితే తమ్ముడు ఆధార్ కార్డ్ కోసం ఈరోజు వెళ్దాం అనుకున్నాం మేము. హైదరాబాద్ కి. పోదామనుకుంటే డాడి ఉండి ఎవరికో చెప్పిండంట. చేస్తా అన్నదంట అమ్మా ఇడికి ఇంత నయం అనుకున్నాం అంత తిరిగి. తిరిగి అనుకున్నాం అసలు కే మనీ ఇచ్చినాం అనుకో ఎట్ హండ్రెడ్ థౌసండ్. ఇస్తర్ కొందరు కొందరు తీ. వచ్చి యిస్తరంట ఉమ్ అట్లనే. ఇక ఎవర ఎవరినన్న అడగండి అసలు చేస్తరు అట్ల ఇట్లా కొంతమంది జెప్పిర్రు. అంటే మనకు తెలియదు గదా మరి ఎవర్ చేస్తరు ఏంది. అసలు డాడీ కి తెలిసిన వాళ్ళకే అడిగిండు అడిగితె చేస్తరు. మన క్లాస్ ఆమె ఉంటది జూడు మన క్లాస్ ఆమె హోటల్ ఆమె.
ఆ‌.
వాళ్ళ మమ్మీ గూడ చేసేది ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ ల.
అహ.
ఉ అయితే ఆమె వాళ్ళని అడుగుదాం అనుకున్ ఇంగ డాడీ ఫస్ట్. అంట వాళ్ళకి కొంచెం తెలుసు కదా అట్లా అనేసి. తర్వాతకి ఇంకా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉండ అనమాట. అయని అడిగిన వేస్తా అన్నాడు అమ్మాయి అనేసి వాళ్ళకి ఇచ్చేసాడు ఇక వీళ్ళని ఏమి అడగలేదు
ఉహు
అప్పుడెప్పుడో నాన్న ఉన్నప్పుడు అడిగింది అనమాట. అన్ కానీ అప్పుడు విడి మేమ్మ లేదు కదా ఆ ఇగ అట్ల ఇంతవరకు అయింది అప్ అప్పుడేం అమౌంట్ నుంటే ఇంత బాధ ఉండకపోయెది అంటే అప్పుడు డెడ్ లైన్ ఇచ్చారు కదా కొంచెం. ఈ టైం వరకి నుంచి ఈ టైం వరకి మీరు చేంజ్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే రూల్స్ చేంజ్ అవుతాయి అట్లా అని చెప్పి.
ఊ
వచివునా ఇగ ఐపోవ్ ఏం వచ్చింది కాదు మా ఇంటి పక్కనమే నిన్న నిన్న మొన్ననో ఊ వచ్చింది ఫోన్ చేసి. ఆహా లేదు ఒత్తిగానే వాళ్ళ చెల్లని వాళ్ళ చెల్లెకి. ఓయూ క్యాంపస్ ల సీట్ వచ్చిందంట ఆమె ఓయు క్యాంపస్ ఓయూ ఓయూ ఓయూ యునివర్సిటీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ. అయితే దాంట్లో సీట్ వచ్చిందంట ఆమె లా సెట్ అ ఏదో రాసింది. సిసీ ఆమె ఆయితే దాల సీట్ వచ్చిందటా జోయిన్ చేయనికి వయిరంట అట్లనే వచ్చింది ఆమె కూడా అక్కనే ఉంటుంది కదా. అయితే మన కాలేజ్ నుంచి ఏదో ఇన్స్టిట్యూట్ అట. థౌజండ్ ఫోర్ క్రోర్సా హండ్రెడ్ క్రోర్స్ ఓ అట దాని పేరు. నేను నీకు ఒక రీల్ పెడతా యూడు ఈ మీద ఒక రీల్ ఉంద అనమాట ఆ ఇన్స్టిట్యూట్ ల ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ట్రైనింగ్ కంప్లేస్మెంట్ అని లిస్ట్ ల ఇస్తారు కదా. అట్లా అందరూ వయ్యరంట మన సగం కాలేజీ ఆడనే ఉందట. ఆ అయితే ఇప్పుడు ట్రైనింగ్ చేసుకుంటా. ఆ ఇంకా జాబ్ వస్తదంట ఇ ట్రైనింగ్ వేసినా త్రీ మంత్స్ కి ఎమో జాబ్ ఇస్తారట. బ్యాక్ హెండ్ డెవలపర్ లాగా చేస్తుంద అంటే ఆ నేర్చుకుంటుందంట.
మరి మనకున్నాయట ఈసి వాళ్ళు
ఏ బస్ ఏ మనకి. అయినా మనకి దానికి సంబంధం ఉండదేమో అనుకుంటున్నాను నేను ఐతే
అదే
మనకు అన్ని అనలిస్టులు అవి ఇవి ఇట్లాంటియే ఉన్ ఇగ అంత బుర్ర పోయే పనులు అంటే. అవును మళ్ళి చూడాలి ఏమవుతుందో మన దాంట్ల ఎక్కువ అంటే. టెస్టింగ్ ఒకటి ఆ క్యూసి ఒకటి మెయిన్. ఇంపార్టెట్ ఆ కంపెనీస్ ల
ఆ
ఆ ఆ కానీ ఏమైతదో మన వరు
అవునా ఏం చెస్తామో ఏమో
అరే తనొచ్చింద ఆడ ఐతే తుందనమాట పోయినా వచ్చి ఇలా ఏం చేస్తున్నావు అంటే సరే వస్తున్నా ఆగు అనేసి అయినా ఇలా
ఊ
అట్లా అట్లా అది చెప్తుందనమాట నైట్ షిఫ్ట్స్ అంటా నైట్ షిఫ్ట్స్ అంటా వాళ్ళకి అప్ లెసన్ చెప్పేకా ఆ ఉంటాయి మోస్ట్ కంపెనీస్ మోస్ట్ కంపెనీస్ నైట్ షిఫ్ట్సే ఆఫర్ చేస్తాయి అట్ల అయితేనే ఆ జాబ్ ఇస్తాం అంటే మీరు దానిక డిగ్రీ అయితేనే జాబ్ ఇస్తాం అన్నట్టు ఉంటాయి తెలుసా మనం ఏం చేస్తాం సచ్చినట్టు చెయ్యాలే ఇంకా మనకి తప్పదు అది ఆప్షన్ లేదు అంతా మనం సెట్ అయితాం
ఆ అంటే ఓన్లీ నైట్ షిఫ్ట్ అంటేనా మార్నింగ్ వస్తాను కూడా
యా ఓన్లీ నైటే
ఓన్లీ నైట్ ఏంది
అంతే కొన్ని అంతే ఉంటాయి ఇట్ ఇవి ఉంటాయి కదా ఇప్పుడు కాగ్నిజంట్, డిలైట్ ఆవును అసెన్షర్ ఇట్లాంటియా ఏపి మార్గం కూడా ఉంటది కాకపోతే మ ఇల కొన్ని అట్లాంటివి మోస్ట్ కాగ్నిజెంట్ అయితే ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఏంటంటే అవి కొన్ని క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటే వాటికి ఏమి ఎప్పుడు వింటచ్చు అంట దానికి లేదట ఏం లేదట ఏ క్యాబ్ మరి ఏం ఫెసిలిటీ లేనప్పుడు అమ్మాయిలు ఎట్ల పోతాం చెప్పు ఆమెకి ఒక అన్నుంటాడని చెప్ చెప్పలేదా నేను మాట్లాడితే అన్నా అన్నా ఆయన ఉండవటం కదు వేరే వాళ్ళు అయితే ఎట్లుంటారు చెప్ప మనకైతే ఒక్కరన్న ఇట్ల పోగలుగుతాం నైట్ టైమ్ ఆ అవునులే
ఆయన కూడా అదే కంపెనీయా
ఆ ఇద్దరు దానికి ట్రై చేస్తారట ఇంగ ఇట్ల చెప్పిందంటే మంచి అవును అట్లా ఇట్లా అని ఏందో ఎందు ఇక అవన్నీ ఏం అడగను అ పాప ఎల్లిపోయి అట్లా అని చెప్పింది నేను అన్ని ఏం అడగలేదు ఎందుకులే ఏదో మనకి అడిగితే బాగుండదు కదా అట్లా
అనేసి ఇగ నేను సరేలే
ఎ జాబే అన్నారు కదా
ఆ అదే కదా
కాదు మన కా మన కాలేజ్ నుంచి ఈయరని మన కాలేజ్ నుంచి పొయ్నమా నువ్వు అనుకున్నా నేను క్చువల్ గా ఆ కంపెనీ నాకు తెలుసు అంటే ఫస్ట్ మాత్త అదె ఎవరో తెలిసిన వాళ్ళుంటే ఆ అన్న ఐ డి ఇచ్చిననమాట ఇట్లా ఏమని ఇంటర్వ్యూ కి ఆయన డిగ్రీయే ఏసిడన్మాట డిగ్రీ ఏసి మ చేస్తరంట ఫిఫ్టీ థౌజనో ఎంతో వస్తయట ఆయనకి అయితే అతు ఉన్నప్పుడు ఊకే నను పోసేసింది అట్లవో ఇట్లవో అదే అట్లా ఇట్లా అని జెప్పింది అంటే నేనున్నన్నా గదా కాలేజ్ లో పమిషన్ ఇయ్యడూ మళ్ళటు చదువు కాలేజు చెయ్యాలంటే ఎట్లైతది నా తోనికి అన్ నేనన్న మళ్ళీ మొత్తం కి పర్మిషన్ ఇస్తాడ వాడేమన్నా వర్క్ ఫ్రమ్ హోమి అట్ల ఇట్లా అనన్నది కానీ పోతే రావాలి గదా మరి నాకేం నాలెడ్జ్ లేదు నేను ఏం పోతా ఈవెన్ అప్పుడు రెజ్యూమ్ గూడా లేదు నాకు ఆ అప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్పెటినాక హారేమియాన్స్
ఇప్పుడు ట్రై ఎయ్య్ మరి
టుందొత్తాలి
అడుగు
ఏమో ఇగ అయిపొయినాక చూసుకుందాం తీ ఉన్నానిగా అయినా అంత మంచి గుండదంట కంపెనీ
ఊహు
నేరో ఇంగ ఫస్ట్ చేసుకొ ఫస్ట్ మనం ఒక కంపెనీకి పోయినాం అనుకో దాని ఎక్స్పీరియన్స్ తోన్ ఇంక వేరేద పోవచ్చు మొత్తం ఒక్కటే దాంట్లో ఏళన్
ఆ
నీగల
హా హా
అది ఏంద నీళ్ళు పెట్టిన జూడు అది నిజమేనా గట్ల గాలిపోతుంది
ఆ నిజమే బొమ్మ సంద్ర అంటా బొమ్మ సంద్రాల
మన దగ్గర్నే గదా
ఏ మ మందా
మనకు దగ్గరు అంటే మనం నార్మల్గా బస్సెస్ లో జూస్తుంది గదా బస్ బస్ పైన జాయన
కావచ్చు కంపెనీ బ్లాస్ట్ అయింది అనొచ్చింది బొమ్మ సంద్ర
ఫోన్ జేసినా అన్నయా మాసల్
అదే మొత్తం బ్లాక్ బా మోంటమా ఆళ్ళెందరు ఉన్నరో
అవును ఇ ఇంత మందికి ఏమైందో ఉమ్
మరి కంపెని అంటే వామ్మో
ఎవరు
హ
హ్మ్మ్
ఏంటిది
ఏమో అమాన్నవ్
ఆ ఏమన్లే నువ్వే అవున్నావ వింత అదు
నేనేం అనలే నువ్వు ఏమో అంటున్నామని ఆగిన
ఏ ఇదే కంపెనీ బ్లాక్ లొ అంత మంది ఉంటారా
ఆ అదే కదా అ
ఎప్పుడు ఎట్లుండే చెప్తలేడు అమ్మ
మ లైన్ లో కూడా అప్పుడెప్పుడు అదే అప్పుడు ఆ రోజు కంప్నీట్ చేసినప్పుడు ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందా ఏదో అయింది ఏదో అయింది ఆ మెషిన్ దగ్గర ఆమెను మొత్తం వీల్ చైర్ తీసుకొని పోయరు
వామ్మో గంత గరామ
ఆ ఏమైంద ఏమో మరి అది తెలివదు
ఆ మళ్ళ వదిచ్చిందా
ఆ మళ్ళ రాలే మీగ అంటే తీసుకుపోతుంటే మాకు హెల్ప్ డెస్క్ కనిపిస్తంది అనమాట మళ్ళ ఆయిన దగ్గర నుంచి అట్లా చూసినాం అప్పుడు ఇక
హ్మ్మ్
ఏమైందో ఏమో మరి సోఅంతుడు హ్ పోయి తెచ్చుకోమంది కాదు
ఆఆ
కూర్చ నా ఇయిప్పయింలు కావాలి నా ఇప్పయింలు కావాలి ఇచిండంట తెచకో పొయి
మమ్మీ పిన్నికి చెప్పినావా ఇట్లాకి తమ్ముడు సతీష్ పోతాడు అ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు మధ్యాహ్నం పోతది షాప్కు అ
లేదనే ఇక
హు
నేను నువ్వొస్తావని సప్పుడే కాకుండా కూకునా ఓంవద న ఏమైనా చేసుకోపొన్నా ఇప్పుడు నేనేం చేయాలి
హ్మ్మ్